హలో బావున్నావర
ఆ బావున్నా మీరు బావున్నారా
ఆ బావున్న ఆ ఏం చేస్తున్నావు
ఏం చేస్తలేను మీరేం చేస్తు తిన్నారా
ఆ తిన్నరా ఏం కుర మీరు దిన్నారా
ఆ తిన్నాం అప్ ప్పుడే పప్పు చారు కాకరికాయ మీరు
మాది పప్పు చారే ఓన్లీ ఎండలు ఉన్నాయార అటు
ఆ బానే ఉన్నాయ్ అక్క నిన్న నిన్న కొంచెం వర్షం పడ్డది ఇటు సైడ్
మాకేల్ వర్షం లేదు ఏం లేదమ్మా ఫుల్లు ఎండలు కోడుతున్నాయి ఒక్క వర్షం ఒక్కసారి కూడ వర్షం బల్లే
అవునా మా సైడ్ నిన్న కొంచెం బడ్డది వర్షం
మా ఇయ్యాల ఎండలే ఎండలు ఫార్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ అట్లఉంది టెంపరేచర్ ఇంట్లో అందరు ఎట్లున్నరు బావున్నారా
క్క
వెళ్ళారా ఏటన్నా టూర్ కి హల్డేస్ ట్లా
ఎటెళ్ళాలే అక్క ఎండలకి
ఈవినింగ్ టైం ఎన్ వెళ్తారు కారా మీరు ఆటో ఇటో బయటకి వెళ్తారుగా
అది ఇక్కడ ఎగ్జిబిషన్ అయ్యింది అయితే ఎల్లినం అంతే
అంటే కొత్తగా పడ్డదా ఏంది తాకు ముందు ఉందా
వెళ కొత్తాయి ఇప్పుడు సమ్మర్ కదా పెడతది కదా
అవునా ఏమేమి ఉన్నాయా ఇక్కడ ఏమేమి చూసినా ఎట్లా చేసినా
నేను పోలే అక్క
నువ్ నువ్వు పోలేదా
మూవీ మువ్వల నువ్వెందు
అవునా నువ్వ ఎందుకు ఎల్లలే అంటే ఎగ్జిబిషన్ మీకు దగ్గరేనా దూరమా
దూరం అక్క మ్
అవునా పచ్చళ్ళు పెట్టిలారా అమ్మ వాళ్లు
ఆ పెట్టింది అక్క
అ మేంబ పెట్టిర్రు
టబ్బచ్చార అంతే మీరు
మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి ఒక్కటే పెట్టినాం రా మేము హైదరాబాద్ కి వెళ్లి వచ్చినం
ఉహా
ట్రిప్పుగానే మామూలుగా వీళ్లు ఎంటర్‌టైన్మెంట్ కోసం పోయిన ఇంకా అక్కడ కొంచెం జూ పార్క్ ఉంటే జూ పార్క్ ఉం టే ఆగ్ ఇక్కడికి ఎల్లినం పర్కు వెళ్ళి అక్కడ కొన్ని అవి ఇవి చూసేసి వచ్చినం మంచిగా అనిపించింది అదే నువ్వు ఏటన్న వెళ్ళినావా ఏంది నీ అని
లేదు అక్క
వెళ్లాల్సింది కదా ఇంట్రెస్ట్ లేదా
నేను ఎండెలకి వెళ్తే ఎండెలకి
అదే ఎండలు కూడా బాగా కొడుతుంది
హ అవున అక్క
ఇంకా ఏం చేస్తున్నారు వా సైడు అంగన్బడి నడుస్తుందా ఆయన హాలిడేస్ ఇచ్చినాలి కదా అవును మల్ల ఇవల నుంచి
అవునండి ఇయాల నుంచి చె లేదు అక్క ఇయ్యాల నుంచి మళ్ళ వన్ వీక్ పొడిగించిందంట కదా
హాలిడేస్ ఆ అంటే ఎండలు అని చూసి పొడిగించి
అదే
అదే ఎప్పుడైనా జూన్ ఫస్ట్ నుంచి ఓపెనింగ్ ఉంటది అదే మరివే తె లేదా లేదా అని
లే అక్క హడలేసు ఉంటే కదా
ఏం చెట్లు పెట్టి ఇంటి ముందటగనా
ఆ గులాబీ చెట్లు పెట్టింది
అవునా మంచిగా ఏనుకున్నాయా రా అవి
ఆ కానీ ఆ పూస్తున్నాయి కా
అమ్మో ఎండగ్ బానే పోస్తున్నాయి
ఉ ఎట్లా ఈ ఎండాకాలం కొంచెం తక్కువనే వస్తాయి
ఆవును మస్త్ ఎండలు పడుతున్నాయి
ఉ అవును అదే అక్క అవును
చెట్లు ఉన్నాయి ఆడ ఏమన్న మరి నిమ్మ చెట్టుగానీ
ఏమిీ లేవాక్క
ఆమ్ ఒకె చ్ మామూలుగా వేప చెట్లాంటివి వెన్ ఏం లేదండి నీడకీ మరి ఇంద అబ్బో అయితే బానే కొడుతాంది ఎండ అ అయిన కూలర్ లు పెట్టచ్
ఆ కూలర్లే ఇగ
కూలర్లు లేకపోతే గ మీరు కష్టమే మళ సాయంత్రం మేన్ జేస్ చెరువంట ఇదేనా
ఇదేమో అక్క సాయంత్రం చూడాలె
సాంబార్ ఉంటే సాంబారేనా
హ్మ్ ఎట్లునయ్ అక్క సాయిడ్ మామిడ్ కాలు మామిడి పండ్లు అంటే ఎట్ ఎట్ ఎట్లున్నయ్ మామిడి పండ్లు కిలో
వామో ఏయ్టీ రా మీ కేలి
ఎయ్టీ కేజిన
ఆ మీకు
అందరికీ కేజీ ఎదికి కేజీ హండ్రెడ్కి వన్ అండ్ హాఫ్ సరే
హ్మ్
హ్మ్
ఆహా
రేటు బానే ఉన్నయ్
త
హ్మ్ కరీంనగర్ సగంట హండ్రెడ్ కి ఫోర్ కేజీస్ సంట తోట టోటల్ ఉన్నాయ్ గదా
ఎక్కడ్రా
కరీంనగర్ సైడ్
ఆ వరంగల్
కరీంనగర కీంనాగర్
బాగున్నాయి కాబట్టి తక్కువ
మ్మ్
బాగా ఉండే కాడ తక్కువ కాస్ట్ ఉంటంది ఇ లేని కాడ ఎక్కువనే ఉంటది
అవునక్క
అన్న ప్రతి ఇ ఫ్రూట్స్ కి ఇప్పుడు కేజీ హండ్రెడ్ ఉన్నది ఏదైనా యాపీల్స్ అయినా జామకాయ ఏంటిదిరా
ఆపిల్స్ కి అయితే బాగా ఎక్కువ ఉంది అక్క ఇంకా
ఎంత ఉంది కేజీ
ఇటు వన్ ట్వంట దినం వన్ థర్ట్ నో ఉంది
వామ్మో అంతా ఉందా
మ్మ్
తని గహాలడ వాళ్ళ కుంంల కొలాలే
మ్మ్ హ్మ్
కొనలే కొంటె తెలుసుండు వన్ ట్వంటీ కేజీ అంటే ఏకొంటారా అవి నాలుగు కూడా రానే రావు జకుతే నాలుకాయలు కూడా రావు తెచ్చిందా మమ్మగినా
మున్నతేచ్చింది
అవునా వన్ ట్వంటీ ఏ నట్నా
ఉ అళ్ళ వాళ్ళు తగ్గించారు మంచినే ఉన్నాయి అక్క
అదే అట్లాంటే ఎంగదు కాని కారాబ్ అయితే మనకు మంచిగా అనిపియాదు
హ్మ
కోన్నార మరి మాంగోసు
ఆ ఇప్పుడు ఎట్లా వర్షాలు పడ్డాయి కదా పురుగులు పడ్తయి అంట కదా
ఓ అవును అవును పడతాయి ఎందుకో అది వర్షం పడంగానే వస్తుందట మరి ఏంటో ఏమో వాతావరణం చూడు
మ్మ్
వర్షం పడంగానే పురుగుచ్చుడయిందా ఏమో అసలు అప్పటి దాకా బానే ఉంటాయి
చాలా అడంగానే పురుగులు వస్తాడ
పరుగులు వస్తాయంట ఈ అసాలుకు జోగు అసాలు చెప్పడానికి కూడా ఒక రకంగా అనిపిస్తాది
ఇంకేం చేస్తున్నారు. ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ ఏమన్నా చేస్ స్తున్నారా
లేదక్క అందరూ అందరు
మంచి స్లీప్ అవుట్ లో ఉన్నారా అయినా తినొచ్చు మంచిగా సాంబార్ తోటి సాంబార్ తోటి తింటే ఇగా నీదోరస్తూడే వస్తది. హ్మ్ సాంబారున్నా కాకరకాయనా ఏమో అన్నావ్ కదా
ఆ కాకర్
మళ్ళా మీరు మధ్య చేసుకుంటారు. కదా హ్మ్ మజ్జిగా అవును మళ్ళా ఈ సాంబారు మజ్జిగా తిన్న రోజు బాగానే నిద్ర వస్తది రా మళ్ళా రైస్ కూడా వేడి ఉంటది. కదా ఇందులో కూడా మంచిగా తింటాం. కదా ఇగా నిద్ర వ బా ఉంటది. ఇగా
అవునా
ఏం కూరలు ఎక్కువ తి త్
నేనా టమాటా
హ్మ్
అంతే టమాట, దొండకాయ టమాట కూరా దొండకాయ కాదు
టమాటా కూరా దొండకాయ అమ్మో చికెన్, ఫిష్ ఇ
ఆ అవి తింటా అవి తింటా ఓన్లీ చికనే
ఆ ఓన్లీ చికెన్ యే మటన్ లేదా ఎందుకు మటన్ అంటే ఇష్టం లేదు.
తింటాగానే ఎక్కువ తినా
హ్మ్
హ్మ్
కర్రీస్, బిర్యానీ అవి ఇవి తింటార్ కా హలో
అన్ని తింటాం అక్క
అదే అన్ని దినాలి ఏ వద్దు అన్నద్దు పచ్చళ్ళు తిను
ఆ ఓ మా మామిడికాయ పచ్చడి అన్ని ఆ
అన్ని తినుడే మరి వేడి చేయదారా అంత పచ్చల్లు తింటవ్ బాగా గా వేడి చెయ్యదా
చేస్త ఎండాకాలం నాకు వేడి బాగా అయిత క ఎండాకాలం వేడి బాగా అయితది
ఓ అట్లాంటప్పుడు ఇగ నువ్వు ఎప్పటికిీ ఇగ మజ్జిగా రోజుకు నాలుగైదు గ్లాసుల అయినా తాగాలే అట్లా మజ్జిగ నిమ్మ రసం తాగుతానే నీకు వేడి తగ్గుతది ఇగ
క
ఇంకా లేకపోతే అప్పటిదాకా ఇగ అంటే ఎట్లా వేడి వాష్రూమా లేకపో
లేదు కళ్ళు పలుగుడు
కాళ్ళు పలుగుడే ఫుల్గా వలుగుతయా మరి అట్లా ఉన్నప్పుడు కొంచెం పచ్చర్లు తగియోచ్చు గదా
తగ్గిస్తాను
ఆ ఎప్పుడు ఎండాకాలం అంత అయిపోయినాక గదా
ఆ హ్ ఇప్పుడే అక్క కొన్ని రోజులే మ
ఎండాకాలం అంతా అయిపోయినాక తగ్గి అప్పుడు ఆటోమేటిక్గా అదే తగ్ పోద్ది
ఆ కాన్ పచ్చడి కొన్ని రోలే మంచి ఉంటాయి పెట్టినంక
అదే మరి ఆ పెట్టినన్ని రోజులు మంచి ఒక నెల రోజుల వరకు మంచిగ అనిపిస్తది నీ తర్వాతకి దాని ముఖమన్న చూస్తవా చూసుడె ఎక్కడిది నాకు వద్దే వద్దు
ఇగ అంతే తిన్నరా మీ